చెప్పండి
గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవేనింగ్ ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి ఊరికేనే ఉన్నా మీతో మాట్లాడదామని చూస్తున్నా? మీ గురించి ఏం రా ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ప్రస్తుతానికి ఇప్పుడే చాయ్ తాగాను. చాయ్ తాగి మీతోటి మాట్లాడుతున్నా. మీరు చాయ్ తాగారా?
అవునండి తాగానండి స్నాక్స్ ఏమి లేవా అండి సాయంత్రం పూట
సాయంత్రం పూట ఏముంటాయండి దాంట్లో ఒక తోసులు, ఏమైనా అటుకులు, ఏమైనా అసి వేసుకొని దాని తోటి తింటే అయిపోతాదండి. మీరు తిన్నారా చాయ్ తాగారా మీరు?
ఒకే అనండి
ఏమున్నది ఇయాల ఏమండారు ఏం తిన్నారు స్పెషల్ ఇయాల కొత్తగా
ఇవాళ ఏముంటదండి పప్పు చారు అంతే
పప్పు చారు దాంతో దాంతో స్టఫ్ ఏమి తిందా అండి
ఇక దానికి ఏముంటది ఒక ఎగ్ ఎగ్ ఆమ్లెట్
ఓకే ఆ మీ పిలగలూ ఎక్కడ ఉన్నారండీ అచిన్లా
వచ్చింలండి స్కూల్ నుంచి వచ్చిలు
అవునా ఇవాళ మా పాపకైతే మూడు రోజులు చుట్టి అని చెప్పారండి
అవునండి రేపటి నుంచి త్రీ డేస్ హాలిడే రేపంటే ఫ్రైడే ఒక రోజు హాల్డే సాటర్డే హాల్డే ఎట్ల అయినా ఉంటది సండే హల్డే రేపు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఊ సాయిరాం సాయిరాం ఇటు రావు సైలెంట్ థమ్ ఆట సైలెంట్ థమ్ ఏమో ఏమో సైలెన్స్ థంబ్ అటా దాని గురించి హాలిడే ఇచ్చారు అప్పుడు చెప్తారు ఈవినింగ్ మెసేజ్ ఇప్పుడే వచ్చిందండి
అవునవును నాకు కూడా అదే అప్పుడే చెప్పారు నేను ఎందుకంటే నేను ఆధార్ కార్డు లు జిరాక్స్ ఇ
అవును జాతర గార్జ మీరు అందు గురించే వెళ్ళారా
ఆ అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాల్ చేశాను టూ డేస్ బిఫోర్ ఏ ఆల్రెడీ మెసేజ్ పెట్టింది మేడం అయితే ఆ లిస్టు లో నా పేరు లేదు మా పాప పేరు కూడా లేదు
దేనికండి ఇప్పుడు అది ఆధార్ కార్డు
అది మన ఫింగర్ ప్రింట్ గురించట అండి
ఉ అంటే పే పేరెంట్స్కా
ఆ
పరెంట్స్ సింగర్ ప్రింట్ హా పేరెంట్స్ సింగర్ ప్రింట్ హా
లేదండి మన పాపలకి అది పిలగాన్లకి అది అప్డేట్ అది ఆధార్ అప్డేట్ గురించి దాని గురించట ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ లో చేశారు అప్పుడు రాలేదు
ఆ
ఇప్పుడు సిక్స్ ఇయర్ కి చే
అవునవును ఫైవ్ ఇయర్స్ లో అప్పుడు రాదుగాని మరి మా బాబుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉంది కదా అండి వస్తాద
ఏమో ఇప్పుడు రాదు కావచ్చు ఇంకా టైం పడుతది ఎంతనా కాని అలా ట్రై వాళ్ళు మాక్సిమం చేస్తా ఉంటారు కదా ఇప్పుడు
అవునవును
ఒ అదే ఆధార్ కార్డు జిరాక్స్ లు అవి ఇవి అడిగారు అయితే నేను మళ్ళా తీసుకపోయి మల్లా ఇచ్చేసచ్చాను
ఇచ్చావా
ఉమ్ సొ అపడిదపుడు
కంప్లీట్ మేము కూడా అప్పుడు ఏం పిల్లగాండ్లకు తీసుకొచ్చేందుకు వెళ్ళేటప్పుడు పవర్ లేకుండే
ఉమ్
పవర్ లేకుంటే మళ్ళా నేను రిటర్న్ వచ్చేటప్పటికి పవర్ వస్తే అక్కడ జిరాక్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను
అవునా
ఊ ఎంతంది ఇయలా ఏంటి స్పెషల్ మరి మీ ఇంట్లో ఏం వండిన్లు ఏం తిన్నరు
మా ఇంట్లో స్పెషల్ ఇప్పుడు ఏముంటదండీ చికుడుగాయ అండిన్లు ఇయాళ
చిక్కుడుగాయ
అవునండి చిక్కుడుగాయా అండింన్లు అదే మంచిగా ఉంటదని అదే తిన్నాను సాయంత్రం అదే అయితది రేపు ఇగ చూడాలండి రే పటి రోజు ఇగ ఉంటదండి క ఖచ్చితంగా ఉంటారండి రేపుఅయితే కంపల్సరీ ఉండాల్సిందే
అవును ఫ్రైడే ను సండే
సండే సండే అని ఏం లేదు మనకు తినాలనిపిస్తే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు దాంట్ల ఏం లేదు గాని కాకపోతే కాకపోతే ఏంటంటే మనం తినాలనిపిచ్చుకుంటే తెచ్చుకోవచ్చు అంతే సండే ఏం లేదు వారంలో రెండు సార్లు అయితే కంపల్సరీ తినుడు ఒక చికెను ఒక రోజు మటను అంతే అంతే చికెన్ ఎక్కువ నడుస్తది మా ఇంట్లో మటన్ ఆ మటన్ ఇగ నాకు ఒక్కనిక మేకది అది పెద్దది కాదు మే
లేదు చికెన్ అయినా పర్లేదు మటన్ అయినా పర్లేదు ఫిష్ కూడా నడుస్తది
ఆ ఫిష్ ఎక్కువ తినం గాని కాకపోతే ఇదే ఇక చికెన్ లేకుంటే మటన్ మటన్ లేకుంటే చికెన్
హూ
హు మీదే నడుస్తా ఉంటది
అవునా
ఎక్కువ శాతం అయితే అవునండి
హు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నాండి మీ పాప మరి
హు పర్వాలేదు మంచిగానే ఉండి స్టడీలో అయితే పర్వాలేదు నో ప్రాబ్లెం మంచి గానే చదువుతుంది ఓకే అండి ఓకే సరీ నాట్ బేడ్ పర్ఫెక్ట్ ఉన్నది మంచిగానే ఉండి
ఇప్పుడు మొత్తలం ఏ క్లాస్ అన్నారు ఫస్ట్ క్లాస్ ఆ ఇప్పుడు
హే కాదండి ఫ్రీ ఎల్కేజీ అయిపోయింది ఊ యూకేజీ ఎస్టక్షన్
ఓకే ఓకే ఎంతుమ్దండి ఇప్పుడు ఎల్కేజీకి
ఇప్పుడు ఎల్కేజి ఇంకా నేను గట్టలే ఇంకా ఎల్కేజీకా ఎల్కేజి కాదు ఆ జీని ఇంకా కట్టలేదండి యుకెజికి ఇంకా కట్టలే ఎంతో ఇచ్చాడు పద్దెనిమిది వేలో పదిహేడు వేలు ఏమో ఉంది బిల్లు
అవునా కానీ స్టడీ అయితే మా బాబుకు ఇప్పుడు మాకు కూడా ఏమి ఇవ్వలే అండి ఐడియా లేదు ఆ లాస్ట్ ఇయర్ ఏమో ఆ సిక్స్టీన్ వన్ వన్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారు
హు
ఇప్పుడు తక్కువనే ఉంటది అంటుండ్ర్రు కదా క్లాస్ పెరిగిన కొద్ది తక్కువనే ఉంటది అంటుండ్రూ కదా
అవునా తెల్వదాండి ఇంకా నాకంత ఐడియా లేదు మరి నేన్ చూడలే ఇంకా
అవునా ప్రతిది అదే అప్డేట్ ఇస్తారు చేస్తారు అనేసి చెప్తున్నారు మెసేజ్లలా పెడుతున్నారు ఇప్పుడే స్టార్టింగ్ కదా పిల్లలందరు రస్తుంటే న్యూ అడ్మిషన్స్ కూడా ఉంటాయి కదా
అవునవును
ఆ దాని మీద కొంచెం బాగా బిజీ ఉన్నారు
హు అదే అదే ఇక న్యూ అడ్మిషన్ గురించి దాని మీద ఫోకస్ ఉంటా లే ఆళ్లకు ప్రతి సంవత్సరం కొత్త కొ. కొత్తోలస్తా ఉంటారు గదా.
అదే అదే అ అండి.
దాని ప్రకారంగా నడుస్తా ఉంటాయి ఇప్పుడు పోకస్ దాని మీన్నే వేడతరాయే ఆళ్ళు మన దాని మీద ఎందుకు వేడతరూ. ఇప్పుడు మనం పాతగయినాం గదా.
ఉ.
అ ఇప్పుడు మన మీద ఉండది ఫోకస్ ఆళ్ల మీద ఉంటది అది ఫోకాస్ ఇప్పుడు. ఎక్కో శాతం అదే చేస్తా ఉంటారు వాళ్ళు ఇప్పుడు.
అవునండి.
హు ఇప్పుడు మనం పాత వడ్డాంగా.
అవునవును మనకంత ఏముండది కొత్త వాళ్ళ దగ్గరే బాగుంటది.
ఆ ఇగ పంక్షన్లుంటాయ్ ఏమేమో ఉంటాయ్ రచ్చరబోలా సమస్రమం లో మూనెల్లు గి. దీంట్లనే బోతాయ్.
అవునవును ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడా. చిన్నపిలగల్లాకు ఈ వన్ అండ్ హాఫీయర్ల. చుట్ సెలువులే బాగుంటయంటున్నారు.
ఉమ్.
ఆ.
చిన్న పిల్లలకు వన్ అండ్ హాఫీయర్.
ఇప్పుడు సంవత్సరం న్నారా అంళ్లనే పోతుది సేలువుల్లనే ఎక్కో వోతది ఇలాగాంటున్నారు.
అ ఆ దాంట్లనే వోతది ఖచ్చితంగా అదైతే కన్ఫామ్ అండి.
ఆ ఆ అట్లా.
మొన్న ఎక్కడికో వెళ్ళొచ్చారు మీరు ఎటువెళ్లారండి.
అయితే మా ఫ్రెండ్స్ఫ్రెండ్సందరూ. ఫ్రెండ్స్ ఊ బా బిడ్డఉన్ను కొడుకు వాళ్ళది ఏమంటరమ్మ ట్ల. టీ కా కాంటారు గదా.
ఉ.
హకీగ జేస్తే వెళ్ళామండి. సాటర్డే రోజు. ఫంక్షనా హకీగా ఫంక్షన్ జేస్తే వెళ్ళాను మరీ బా ఫోడ్ జే. తే వెళ్ళాను సండే కొంచం ఇగ గెస్ట్ గెదర్ గుడా ఉండే. బా ఇయర్స్ తరవత వాయినమైతే.
రెండు పార్టీలు జేసుకున్నారానండి.
ఆ అవునండి ఇగా నైట్ వనుకోని మార్నింగ్ ఏళ్ళినా. నైటి ఈగా ఉండు మార్నింగ్ ఏళ్తవ్ అనీ ఆఫ్టర్నూన్ వరకు అంటే. ఇగ ఉండి జూసుకున్న అచ్చానండి ఇగ మా ఫ్రెండ్స్ ఎక్కడ. ఆ ఎక్కడా ఏ ఇవాళ మార్నింగ్ ఏళ్ళాననుకోండి. ఈవినింగ్ ఫంక్షన్ ఉండే చూసుకున్నాను అ మాఫ్టర్న్ ను. నూన్ ఏళ్ళాను ఇవాళ ఆఫ్టర్నూన్ మధ్యాహనం వరకు ఏళ్లను.
ఉ.
ఈవినింగ్ ఫంక్షన్ ఉండే. ఈవినింగ్ ఫంక్షన్ జూసుకొని నైట్ ఇగ స్టే జేశాను ఫంక్షన్ అయ్యేసరికి ఒకక్కటయింది.
ఆ.
నైటు. ఒకటి ఒకటిన్నరంది ఈగ ఫంక్షన్ మొ. మొత్తం చూసుకున్న తర్వాత నైట్ స్టే చేసి మార్నింగే వెళ్ళాము
ఉమ్
కొంచెం బాగా
మంచిగా దావత్ గీవత్ అయింది కావచ్చు గట్టిగానే
అవునంది అయింది అయింది మంచి అయింది అది ఏమంటారు అది దీని గురించి స్పెషల్గా కల్స్తతా బాగా ఇయర్సయినా కలవక
గెట్ టుగెదర్ పార్టీ అంటేనే అదే అదే గెట్ టుగెదర్ పార్టీ అంటేనే అదే ఉంటాయి ఈగ అన్ని ఈగ ఆల్ మిక్సింగ్ ఈగ పోతామే పోతాం ఎప్పుడో ఒక్కసారి చేసే పాటే అది
వచ్చి దీని గురించి కూడా అని ఏం లేదు కానీ ఇగ వచ్చింది వచ్చి ఎట్లయినా
అవు
వచ్చినందుకు ఏంటంటే ఆగిళ్ళు అనేసి చెప్పారు ఆ ఎలిస అంటే ఆ ఆగి ఎందుకుంట అంటే మళ్ళా ఎప్పుడు పోతాం అండి ఏమై ఫంక్షన్స్ంటే పోతాం ఊరి వాళ్ళు పిలుస్తానే ఉంటారు ఎప్పుడు ఇ పోదా ఇప్పుడు చేద్దామని పిలుస్తానే ఉంటారు కానీ మనం పోము మనకంతా ఏం లేదు ఇక్కడ పిల్లలకు స్కూల్ అవి ఉంటాయి కదా అండి
అవునవును మాది కూడా ప్లానింగ్ నడుస్తుంది గెట్టుగెదర్ పార్టి ప్లాన్ నడుస్తుంది ఆ ఆ
ఏటెంత రండి మరీష్
ఏమో అండి చెప్పలేము ఎట్టి పోదాం అంటుండ్రో ఏమో అదే అర్థమయితలేదు
మేము అక్కడ ఏం లేదు లోకల్లోనే చేసుకున్నాం లోకల్ అంటే ఎట్లా అంటే మా పక్క ఎట్లాగో ఇంకో ఫ్రెండ్ది విలేజ్ ఉండే
ఓకే
విలేజ్ ఉండే అయితే విలేజ్ కు కొంచెం అక్కడ కారి టైపు వాటర్ ఉండే మొత్తం పొలాలు ఉండే
ఆ
అక్కడికి వెళ్ళినం
అటే చేసుకున్నారనండి
ఇగా చేసుకున్నాం సిటీ వస్ సిటీ ఏము ఉన్నా అండి ప్రతి రోజు ఉంటనే ఉంటది మనకు ఏదో ఒకటి సిటీ లైఫ్ మనం చూస్తూనే ఉంటాం విలేజ్ లొకేషన్ కూడా మం మంచిగా ఉంటాయి విలేజ్ లొకేషన్
అవు అవు అవును ఇంతకు ముందు అయితే మేము సిర్పూర్ లో చేసామండి ఈ సిర్పూర్ లో ఆ సిర్పూర్ లో చేశాను పెద్ద బండ దగ్గర
ఆ
ఇక్కడ మంచిగా ఫస్ట్ గెట్ టుగెదర్ పార్టీ అక్కడనే నడిచింది ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఎక్కడికో అం టండ్రు ఇటు మా మహారాష్ట్ర దిక్కు ఈ సైడ్ అంటుండ్రు మంచిగా ఉన్న లో
ఆ అటు కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి కదా బాగానే లొకేషన్స్ ఉన్నాయి అటు కూడా
అదే అదే ప్లానింగ్ నడుస్తుంది మరి ఏమంటదో చూడాలి ఇప్పుడు అంటే పోదామా పోదాం ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ ఉన్నాయి అయితే ఫ్యామిలీని పట్టుకొని రమ్మంటుండ్ర ఫ్యామిలీని పట్టుకొని పోతే ఏడ మల ఎంజాయ్మెంట్ ఉంటుంది చెప్పండి మనం సోలో వెళ్తే ఎంజాయ్మెంట్ ఆ సోలో పోతే ఆ అది ఒక్క బాధ ఉన్నాది చూడాలి మరి ఏమద్దంది అప్పడ వర చూస్తే తెలుస్తా దండి
పిల్లగాళ్ళు తీసుకోపోతే ఇక బాగానే ఇ పిల్లగాళ్లు చూసుకోవాలి అటు మనకు ఎంజాయ్మెంట్ ఉండది
ఏముండదు అది పెద్ద తలకాయ నొప్పి అది మళ్ళా అదే అయన ఆలోచన చేస్ చాలా
అదే ఉంటదండి కానీ వెళ్తే ఇట్లా సింగిల్ వెళ్ళాలి సింగిల్ వెళ్తే ఇళ్ళు ఏమనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళు మల్లు అరే మమ్మల్ని విడిచి పెట్టి వెళ్తున్నారు మీరు సింగిల్ సింగిల్ చేసుకుంటున్నారు అది ఇది అంటారు మీ గెట్టుగెదర్ మీరు చే సుకోని మా గెట్ టుగెదర్ మే చేసు
మేము చేసుకుంటాం అంతే ఇ అదే ఆలోచిస్తున్నా నేనైతే చెప్పా ఆల్రెడీ లేడీ సోలో వస్తా అని చెప్పా ఎవ్వరి ఇ ష్టం అలా
అవునవును ఎంత మంది ఉంటారండి మీ గెట్టుగెదర్ కి అందరు
ఉంటారు ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారండి
మో థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్సా బాగానే ఉన్నారు అట్లా అయితే
ఆ ఉన్నారు దాంట్లో కొంతమంది అచ్చేటీ వాళ్ళు ఉన్నారు కొంతమంది రానోళ్ళు కూడా ఉండాలి కానీ అంటే లేడీస్ బాయ్స్ ఇద్దరు కలిపి
ఆ ఓకే
లేడీస్ బాయ్స్ ఇద్దరు కలిపి
ఆ
ఇట్లా ఉన్నయి ప్లానింగ్ అయితే ఏమవుతారో చూడాలి మరి ఈసారి మొత్తం లేడీస్ తో సా అదే ఉన్నయి ప్లానింగ్ అయితే చేసేది ఉన్నది ఖచ్చితంగా వెళ్ళేది ఉన్నది మరి ఏం చేస్తారు ఏం కథ
తో మాట్లాడి చాలా బాగా అనిపించింది ధన్యవాదాలు
అవునా అండి
అవునండి
అమై ఓకే అండి చాలా చాలా ధన్యవాదాలు మీ విలుమైన అమ్ముల్యమైన టైం మిచ్చినందుకు నాకు థ్యాంక్ యూ అండి సరే ఉంటా అండి బాయ్
ఓకే ఓకే